ఆ వినిపిస్తాంది నీకు వినిప్ పిస్తాందా
ఆ ఇ బా ఇప్పుడు వినిపిస్తంది
ఆ ఏం చేస్తానవ్
కొనిన్న మంచం మీద అంతే
ఆ ఇంకా ఏమి ఏంటి విశేషాలు
ఉ మీకొకటి తెలుసా అసలు
ఆ
ఓ ఓ మా ఫ్రెండ్ బస్ లో పోతానిందంట పోతా ఉంటే ఆ ఒక అక్క తగిలిందంట ఆ పాపకి తగిలింటే ఊ మీరే ఏం చదువుతున్నరు అని అడిగింటే మ నేను కాలేజ్ బీటెక్ చదువుతున్నాను అని చెప్పిందంటబ్బ ఫ్రెండ్ చెప్పింటే ఆమె ప్చ్ ఏం చేస్తంది అని డిగింటే మా ఫ్రెండ్ ఇట్లా నర్స్ ఓ సంథింగ్ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను అని చెప్ చెప్పిందంట చెప్పింటే మీదే కాలేజ్ అంటే ఫలానా కాలేజ్ అని చెప్పిందంట చెప్పింటే ఆ కాలేజా ఆ కాలేజ్ నుంచి ఎంబిఏ ఎంబిఏ కి సంబంధించిన ఒక అమ్మాయి మా హాస్పిటల్ కు వచ్చింది ప్రెగ్నెంట్గా ఆ అని చెప్పిందంట ఆమ
అయ్యో
ఊ అబాషన్ కోసం వచ్చింది అని చెప్పిందంట అట్లా ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నారంట ఆమె దగ్గర ఆ తీసేకి ఊ
అబ్బా
అట్లా చానా జరుగుతున్నాయి అసలు ఊ అట్లా ర్యాండమ్ గా పోతా ఉంటే చెప్పిన్నారు ఉమ్మ్
ఆ ఎన్నో జరుగుతా ఉన్నాయి అవంతా
ఊ అవును ఉమ్ ఉమ్
అట్లాంటి వాళ్ళు ఆ అసలు ఎంత ఇ దిగాకారయితున్నారు ఇప్పుడు జనాలు
ఊ అసలు ఏం కనిపిస్తాదో అర్ధం కాదు చిన్న పిల్లల్లో కూడా
అవును ఈ మధ్య అసలు ఎన్ని దారుణాలు జరిగినాయో
అవును చిన్న పిల్లోలు చిన్న పిల్లల్ని అసలు ఒక పదేళ్ళు ఉన్న పిల్లలు కూడా చేయడానికి సిద్ధమయిత ఉన్నారు అలకు ఏం తెలుస్తాదో ఏం అర్ధం అయితాదో
ఆ అసలు చిన్న చిన్న పిల్లులు అసలు మొత్తం ఇన్స్టాలో అంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా అసలు చిన్న చిన్న పిల్లోలు జోడీలు అంతా అయ్యేది నా ప్రాణం నా గుండెకాయలు ఆ అదే కదా కొంచెం ఏమన్నా తెలివే ఉండేది లేదు వీళ్ళనంతా మొత్తం తీసి పడేయలా అసలు ఇట్లా ఇలాంటి వాళ్లన్ చేసేకి
అల్లో చేయకూడదు ఆ లేకపోతే ప్రతోక్కరు రీల్స్ తీస్తామని వస్తారు
కదా ఎట్లున్నారో అసలు ఇప్పుడుండే పిల్లోలు అయితే
ఆ కామెడీ జోనర్ అయితే ఓకే నవ్వించడానికి చేస్తారనుకోవచ్చు చదువు పరంగా అయితే ఓకే చే జ్ఞానం పంచుతారు అనుకోవచ్చు కానీ ఈ దం ద ఏసుకుంటే డ్యాన్స్ చేస్తున్నాంటే ఓకే డ్యాన్స్ చేస్తున్నా అనుకోవచ్చు ఇదంతా చేసుకుంటా చిన్న ఇప్పుడు నుంచే ఇంకా పెద్ద అయిన తర్వాత మోస్ట్ చెప్రీలయిపోతారు
నిజమే చానా
ఉమ్మ్ అప్పుడు కన కరోనా టైమ్ లో చాలా మంది చెప్ చెప్రి బ్యాచ్చేలు బయట పడినాయి ఇప్పుడు అంతా
ఆ అవును
ఉమ్ ఆ రీల్స్లు అన్ని చూస్తే చానా కామెడీ టిక్ టాక్ వీడియోసు
ఆ అసలు ఆ టిక్ టాక్ లోంచి వచ్చింటారు ఇప్పుడు సగం మంది
అవును అప్పుడు అంతా పనలేని వాళ్ళు ఊ ఉమ్
అస్ ఏమన్నా దాంట్లో మంచి ఇగా ఏమన్నా ప్రజలకి ఉపయోగపడేది ఉంటాదా అంటే సమాజానికి ఏం ఉండదు ఊరికే
వన్ పర్సెంట్ ఉంటే ఇగ ఇంక డివియేషన్ నైన్టీ నైన్ పర్సెంట్
అవును అంతా వాళ్ళంతా చేస్తారు ఈ సమాజం అం అంత దారుణంగా తయారు చేసి పెడతారు వాళ్ళేమో బాగా డబ్బులంతా వాళ్ళకొచ్చి బాగా మంచిగా ఉంటారు వాళ్లు అయితే.
అవును వాళ్ళంతా చెడగొట్టు పెడతారు వాళ్ళేమో బాగా కూర్చొని తింటా ఉంటారు.
అవునవును.
అవి ఇవి ప్రమోట్ చేసుకుంటా.
ఆహ్ అసలు బెట్టింగ్ యాప్స్ ఇవంతా ప్రమోట్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు చేస్తానే ఉన్నారు అసలు.
చ అది చేయ్యము ఇది చెయ్యం మేము వేరే వాళ్ళు చేస్తారు అవి నమ్మొద్దు. ద్దు.
లాస్ట్ కి చేస్తారు వాళ్ళే. దాని వల్ల చేసేది ఆహ్. ఇంత మంది అసలు డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. అసలు మా ఊర్లో అయితే ఒక పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడ్. డిం ఏం చేష్నాడు ఎక్కడంటే అతను చదుక్. కునేది వేరే దూరంగా చదువుకుంటా ఉన్నాడు. మా అన్నయ్యతో పాటే ఆ పిల్లోడు చదువుకునేది మా క్లాసేలే. స్కూల్ లో అంతా ఉన్నప్పుడు ఇట్లే బెట్టింగ్ యాప్స్. సంత ఆడతా అసలు చానా అప్పులు చేసేసి. కాలేజ్ ఫీజ్ కట్టకోకుండా ఇంకా ఆడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కట్టినారు ఆహ్ ఆడికి కొంచెం ఆ పిల్లోడు చేసిన అప్పులు అంతా. ఇంగా ఫీజు కట్టపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ రాయనీరు. మన్లాగన్. ఆహ్ కొంచెం అంటే కొన్ని దాంట్లల్లో లెటర్లు రాసి మళ్ళ కడతామ్ అంటే అట్లా ఓప్. కుంటారు కదా అక్కడంతా ఒప్పుకోరు అది. అట్లా డబ్బులు కడితే మాత్రమే ఎగ్జామ్ కి రాయానిస్తారు అట్లా. పిల్లోడు కట్టాకాస్. ఉమ్ ఇంకా ఇంటికి వచ్చేష్నాడు ఇంకా.
మీ ఇంట్లో వాళ్ళు ఏం అన్లేదా మరి.
ఏం అంటారో ఇంగ అంత వొచ్చినక అంత ఎదిగినాక. ఇంకా ప్చ్ తెలుసుకోవాలి గదా వాళ్ళే ఇంకా పాపం ఏం. చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊర్లో అంతా చిన్న చూపు చూస్. ఉన్నారు గదా అంత దూరం పంపిస్తే ఇట్లా చేసి వొచ్చినాడు ఈ పిల్లోడ్. కొంచెమన్నా ఇంట్లో చెప్పేది లేదా అది ఇది అనేసి.
మ్మ్ ఆ చదువుకుంటున్నాడు తెలుసుకోల్ల
ఆ అదే కదా అస్సలు మా వాటి జోలికి అంతా పోతే ఇంగా ల్ జీవితాలే నాశనం అయిపోతాయి
ఉ ఒకసారి వొస్తే ఇంకా పది అదే ప్రతిసారి
అ అది పోదు ఆ అది పోదు ఇంకొకసారి అలవాటు అయిపోతే
ఉ ఆష
ఆ
వస్తాది లే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అన్నాను
ఆ ఏందో అబ్బా
ఉ
నీకు పాటలు పాడ్డం డాన్స్ చేయడం అందుకు కొచ్చా
నాకే వొచ్చు కానీ నా న సరిగ్గా పడడం
అ ఆ
ఊరికే టైమ్ పాస్ కోసం పడ్తా అంతే అంతేం లేదు ఓకే చేస్తానంటే చేస్థానంతే
ఆ అవునులే అంతేలే ఇంగ చిన్నప్పుడు బా నేనేం సింగర్ నీ ఏం కాదు ఊరు అంతే ఊరె అంది మామూలుగా కామిడిగా ఊరికే పాడుకుంటా ఉండేది అంతే అన్ సింగరేం కాదు ఆ అందే
కాలేజీలో చేసేది అంత అంతే
అవును ఊరికే కొంచెం కామీడీ కోసం అంతా ఏమో ఏమైతాదో ఈ లోకం
న్నా కానీ మూడు పూట్లు తిని పండుకోవాలె మనం అంతే
ఆహా అండీ నిజమే అవంతా ఆలోచించకూడదు మనం ఏమైపోతాదో ఎట్లా పోతాదో అమ్మో భయమైతుంది అది ఇది అనుకోకుండా ఇగా రోజులు ఇట్లా పోతా ఉం టె ఊర్కే ఏం చేసేది ఉండదు ఏమిండదు
ఫ్లో లో పోత్
ఆ అవును
ఊ వాళ్ళు పోతున్నారు వీళ్ళుపోతున్నారు అని చూస్
ఆ అవును వాళ్ళని వీళ్ళని పటించుకోకూడదు ఫస్ట్
ఉమ్ అవును
ఇగ వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అయ్యో మనం ఏం చేయలేదంటే ఇంకా అంతే ఎవరికి ఎట్లా జరగాలని రాసి పెట్టింటే అట్లా జరుగుతా ఉంటది
చ కష్టం అసలు
ఆ నిజమే బాగా మంచిగా అసలు ఒక ప్రశాంతమైన జీవితం ఏ ఫోన్లు లే లేకోకుండా ఎవరూ లేకుండా పోయి అడవులలో బ్రతికితే బాగుంటది అడవులలకు పోతే చాలా ఆ అసలు ఏమి లేకుండా ఏమి కావాలన్నా బాగా దొరుకుతాయి ఆడి ఉండి ఒక గుడిసేసుకొని ఆ జంతువులతో పాటు బ్రతుకుతా ఉండల్లా
ఈ అంతే
కొండలలో పుట్టిన బానినిందు ఆడే ఉండిడంట
అవి లగ్జరీ లైఫ్ ఉండదు కాదు
ఆ కానీ ఏమంతా ఒకవేళ అ అక్కడే ఉంటే మనకు అక్కడే నచ్చింది ఉంటుంది ఆ సర్ మరి ఉంటా ఆ బాయ్